ఏంటి మీ ఊర్లో కొత్తగా ఏమైనా పనులు మొదలయ్యాయా మా అయితే రోడ్లు మట్టి పోయించారు
ఆ మా ఊర్లో కూడా మెయిన్ రోడ్ దగ్గర ససి తిరోడ వేపిస్తున్నారు వర్షాకాలంలో బురదా ఉంటుంది కాబట్టి నడవడానికి ఇబ్బంది బాగుంటుంది కదా
అదే మంచిది మన మరి మన వీధిలో డ్రైనేజ్ కళని చూపడం చేస్తున్నారు అమ్మా దా దగ్గర వాసన వస్తుందని అందరు గొడ వేస్తున్నారు ఒక వన్ వీక్ నుండి
ఆ ఇక్కడ మొన్ననే బ్లీచింగ్ పౌడర్ అవన్నీ చల్లేరు కొత్తగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కడుతున్నారు సర్పంచ్ గారు చెప్పారు దాని వల్ల దోమలు బాధ తగ్గుతుంది కదా
అవును మరి మీ ఊర్లో కొత్తగా వైకుంఠ ధామం కట్టారా మా ఊర్లో అది పూర్తి అయి చూడడానికి చాలా నీట్గా కూడా ఉంది అది
అవును ఇక్కడ కూడా కట్టారు అలాగే ఊరు ఊరి చూర ఒక పల్లె ప్రకృతి వనం లాంటిది పార్క్ కూడా కట్టారు సాయంత్రం ఆ చోట చాలా బాగుంది
భలే ఉంది మా దగ్గర కూడా చెట్లు నాటు ఉంటారు కాని నీళ్లు పోసే వాళ్ళకి ఎండిపోతున్నాయి మనం కూడా వాటిని కాపాడుకోవాలి కదా
నిజమే ప్రభుత్వం పనులు చేసినా మనం వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి కదా మీ ఊరు బడి ఏమన్నా కొత్తగా రంగులు వేశారా
వేశారు నాడు నేడు కింద కొత్త గదులు కంప్యూటర్ ల్యాబ్ కూడా వచ్చాయంట పిల్లలు చదుకోవనికి చాలా బాగుందని అంటున్నారు ఇప్పుడు అందరుూ
మా ఊర్లో కూడా అదే జరుగుతుంది గ్రామం బాగుపడితేనే కదా మన అందరికి మంచిది ఈ డెవలప్మెంట్ పనుల వల్ల ఊరికే కొత్తగాలో వచ్చింది
అవును మీ ఊర్లో ఎవరికైనా జ్వరం వస్తే ఎక్కడికి వెళ్తున్నారు మా దగ్గర ఏమున్నా కూడా ఆర్ఎంబి డాక్టర్ దగ్గరకి అందరు పరిగెడుతున్నారు
ఇక్కడ కూడా అంతే కానీ ఈ మధ్య మా ఊర్లో పల్లెదావ కాన
తెరిచారు కదా అక్కడికి వెళ్తే మందులు ఉచితంగా ఇస్తారు
అవునా అక్కడ డాక్టర్ గారు రోజు ఉంటున్నారా మా ఊర్లో వారానికి ఒకే రోజు వస్తున్నారు మిగతా టై అంతా ఏఎన్ఎం గారే చూస్తున్నారు
ఇక్కడ కూడా ఏం సరే చూస్తారు కానీ ఫోన్ లో డాక్టర్ తో మాట్లాడి మందులు రాస్తారు కనీసం చిన్న చిన్న జ్వరాలకి టౌన్ దాకా వెళ్లే పని తప్పింది
అది మంచిదే మరి ఆ నూట నాలుగు బండి వస్తుందా మీ ఊరికి నెలలకు ఒకసారి వచ్చి అందరికి బీపీ షుగర్ టెస్ట్లు చేస్తున్నారు మా దగ్గర అయితే
ఇంకా అది పెద్దదిక్కు అయింది కదా పాపం వాళ్ళు అంత దూరం బస్సు లో వెళ్ళలేరు కదా మరి మీ ఊర్లో అమ్మఒడి వాహనం అందుబాటులో ఉందా
ఉంది గర్భిణీ స్త్రీలకు అది చాలా సాహాయం చేస్తుంది కానీ రాత్రి పూట ఏదైనా పెద్ద ఆపరేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా టౌన్ హాస్పిటల్ కి వెళ్లాాల్సిందే ఆ టైమ్ లో అంబులెన్స్ రావడం కొంచెం ఆలస్యం అవుతు
నిజమే అత్యవసర సమయ లో ఇబ్బంది పడుతున్నారు అందుకే మా ఊర్లో ఒక చిన్న హెల్త్ కేర్ సెంటర్ కట్టి ఇరవై నాలుగు గంటల్లో ఎవరో ఒక్కరు ఉండేలాగా చూస్తే బాగుంటుంది
ఆ అలాగే మనలాంటి అమ్మాయిలకి పర్సనల్ గా ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా ధైర్యంగా చెప్పుకోవడానికి ఒక మహిళా డాక్టర్ అంటే ఇంకా బాగుంటుంది కదా
ఆ భలే చెప్పవ్ ఆ విషయాల్లో అందరూ మొహమాటం పడుతున్నారు వచ్చే గ్రామ్ సభలో దీని గురించి అడగాలి
ఆ అవును మీ వీధిలో ఈ మధ్య దోమలు ఎక్కువ అయ్యాయా మా ఊర్లో అయితే సాయంత్రం బయట కూర్చోవాలంటేనే భయం వేస్తాం ఆ దోమలకి
అవును మురి కాలవలు సరి సరిగా ప్రవహించక అన్ని నీళ్లు నిలిచిపోయాయి దాని వల్ల దోమలు పెరిగి అందరికకి డెంగ్యూ మలేరియా జ జరలు వస్తున్నాయి
మా ఊర్లో మొన్ననే బ్లీచింగ్ పౌడర్ చల్లారు గానీ వర్షం పడగానే అంతా కొట్కపోయింది అసలు మురి కాలువల మీద మూతలు ఉంటే బాగుంటుంది కదా
అవును అవి ఉంటే చెత్త లోపలికి రాదు కదా మన ఊరి వాళ్ళు కూడా ప్లాస్టిక్ కవర్లు అన్ని అందులోనే ఏస్తున్నారు అందు అందుకే ఇవి పూడుకుపోతున్నాయి
నిజమే మన ఇంటి చుట్టూ మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి కదా పాత టైర్లు కొబ్బరి బోండాలు నీళ్లు నిల్వ ఉంచకుండా చూసుకోవాలని టీవీలో కూడా చెబుతున్నారు
అవును ఆ నిల్వ ఉన్న నీళ్ళలోనే కదా ప దోమలు గుడ్లు పడతాయి మరి మీ ఊళ్ళ చెత్త స్వీకరించే ట్రాక్టర్ రోజు వస్తుంద
వస్తుంది తడి చెత్త పొడి చెత్త విడికి ఇవ్వమని చెప్తున్నారు గాని అందరు కలిపేస్తు నారు మనమే వాళ్ళకి కొంచెం అవగాహన కల్పించాలి ఇగ
కరెక్ట్ శుభ్రత ఉంటేనే కదా సగం రోగాలు రాకుండా ఉంటాయి మా ఊర్లో అయితే ఈ మధ్య ప్యాగింగ్ మిషన్ తో పొగ కొొడుతున్నారు దాని వల్ల కొంచెం దోమలు బాధ తగ్గింది
ఆ మా దగ్గర కూడా అదే చేయమని అడుగుదాం రోగాలు వచ్చి హాస్పిటల్ కి వేలువేలు ఖర్చు చేసే కన్ అంటే ముందే జాగ్రత్త పడ్డం మేలు కదా
భలే చెప్పవ్ ఆరోగ్యమే మహాభాగ్యమానీ
ఆ మొన్న హాస్పిటల్ కెల్లవ్ కద్ ఆ డాక్టర్ గారు ఏమన్నారు అంతా బానే ఉంద మరి
అంత బానే ఉంది మా ఊర్లో ఈ మధ్య కలుషితం నీరు దోమల వల్ల అందరి కి జలుబులు వస్తున్నాయ కదా అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోమన్నార
అవును ముఖ్యంగా మనం వంట చేసే ముందు తిన్న తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి లేకపోతే కంటి కనిపించంని క్రిములు కడుపులోకి వెళ్ళి
నిజమే ఇంకో విషయం మనకు
మీరుగ్గ డిస్టబెన్స్ అస్తాండి నేగ్గ డిటర్బెన్స్ వస్తాను
అవునా ఇప్పుడు కూడా వస్తాంద ఉ అన్నిీ శుభ్రంగా ఉండదు అదే మురి కాలువల గురించి
బదిన్నవ్
ఆ ఇంతకు ముందు తిన్న కొంచెం
తెలుస్తాం మాట్లాడ
చెప్పిగా ను్వేరుగా దచిన ద అగులేసి దబ్బక
ఆ ఇది ఇంకో విషయం మనకి నెలసరి ఈ సమయంలో ఇంకా జాగ్రత్త ఉండాలి చెప్పారు పాత క వాడకుండా శుభ్రమైన ప్యాడ్ వాడడం చాలా ముఖ్యం
కరెక్ట్ అలాగే మనం వాడే నీళ్లుు కూడా కార్చి చల్లార్చినవి తాగితయి అయితే చాలా ఆరోగ్యాలు రావంట కదా వడపోసిన సరే కాల్చడం వల్ల బ్యాక్టీరియా పచ్చపోతదట
అవును మరి గోళ్లు కూడా ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటున్నావా గోళ్ళలో మురికుంటే మనం అన్న తింటప్పుడు అది లోపలికి వెళ్ళిపోతది
కట్ చేసుకుంటాను అలాగే రోజు స్నానం చేయడం ఉతికిన బట్టలు వేసుకోవడం ఇవన్నీ చి చిన్న విషయాలు కానీ మనల్ని కాపాడతాయి కదా
మళ్ళీ చెప్పాం మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది మనం బాగుంటేనే కదా ఇంటిని ఊరుని చూస్ కోగలం
అవును మా ఊర్లో ఈ మధ్య అందరూ నీరసంగా ఉంటున్నారు ఏదో ఒక రోగా ఒకసారి ఒకరికి తర్వాత ఇంకొకరి జ్వరాలు వస్తున్నాయి
అవు అందుకే కదా పెద్దల ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన దగ్గర ఎంత వస్తున్నా ఆరోగ్యం బాగా పోతే ఏద అనుభవించాలెం
నిజమే మనం బయట దొరికే ఈ జంక్ ఫుడ్ నూనె వస్తువులు తగ్గించి మన ఇంట్లో పండి తాజా కూరగాయలు ఆకుకూరలు తింటే సగన్ రోగులు రావు
అవును ముఖ్యంగా మనం ఉదయాన్న కొంచెం సేపు నడవడం లేదా ఇంట్లో పనులు చక్కచక్క చేసుకోవడం వల్ల శరీరం గట్టి పడుతుంది మధ్య అందరు ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్నారు అదే పెద్ద రోగం అందరు అ
కరెక్ట్ చెప్పావు ఆ ఫోన్ చూస్తూ నిద్ర కూడా సరిగ్గాపోవడం లేదు రాత్రిపూట కనీసం ఎనిమిది గంటలు కూడా నిద్ర ఉండట్లేదు మరుసటీ రోజు
చెప్పు మార్సిటి రోజు ఏం జరిగిందో
ఉత్సాహంగా ఉంటాయి కదా అట్లా పొద్దున్నేలేప్తే
అలాగే మనం తాగే నీళ్ు మట్టి కుండలో నీళ్ు తాగితే చొలవ చేస్తుంది పైగా ఆరోగ్యాం కూడా మంచిది ప్ ప్లాస్టిక్ బాటిల్స్ కంటే అవే నయం కదా
అవును మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది మనం జాగ్రత్తగా ఉంటే హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి ఆ డబ్బులు తగలియాల్సిన అవసరం ఉండేది కదా
భళ్లే చెట్టు ఆ డబ్బులతో మనం ఏదైనా మంచి పని చేసుకోవచ్చు మనలాంటి అమ్మాయిలు ఆరోగ్యంగా ఉంట అంటేనే కదా భవిష్యత్తులో ఏదైనా సాధించగల
ఖచ్చితంగా రేపటి నుంచి నేను కూడా ఉదయాన్నే లేచి కొంచెం ఎక్సర్సైజ్ లాంటివి చేస్తాను నువ్వు కూడా తోడస్తావు నాకు
అలాగే వస్తాను ఇద్దరం కలిసి ఆరోగ్యంగా ఉందాం
ఏంటి ఇవాళ చాలా ఉత్సాహంగా ఉన్నావ్ పొద్దున్నే లేచినట్టున్నావు కదా
అవును ఈ మధ్య అలవాటు మార్చుకున్నాను ఐదు గంటలకే లేచి కొంచెం సేపు మన పెరట్లో అటుఇటు తిరు మనసు చాలా ప్రశాంతంగా ఉంది
బలే పని చేసావ్ ఉదయాన్న లేవడం వల్ల రోజంతా పనులు త్వరగా అయిపోతాయి కదా పైగా చదువుకోవడానికి కూడా బాగా ఏకాగ్రత కుదురుతుంది
నిజమే ఇంకోటి నేను ఇప్పులేవుగానే కాఫీ టీ తాగడం అనేసి గోరుచ్చ నీళ్ళ తాగుతూ న్నాను అది ఒంటికి చాలా మంచిదట కదా
చాలా మంచిది అలాగే మనం రోజు కలిసి ఎనిమిది గ్లాసు లో నీళ్ళు తాగాలి దాంతో చర్మం కూడా మెరుస్తుంది మరి రాత్రి పూట ఫోన్ వాడడం తగ్గించావా లేదా
అబ్బో అదో ఒక్కటే కష్టం గాని పడుకోడానికి గంట ముందే ఫోన్ పక్కన పడేస్తున్నాను అందుకే ఇప్పుడు నిద్ర బాగా పడుతుంది
ఇంకా ముఖ్యమైన అలవాటు మనం ఏ పని చేసినా
సమయ పాలన ఉండాలి అప్పుడే మన మీద అందరికి నమ్మకం పెరుగుతుంది
అవును అలాగే మనం ఎవరితో మాట్లాడినా నవ్వుతూ మర్యాదగా మాట్లాడటం కూడా మంచి అలవాటే కదా అది మన వ్యక్తిత్వాన్ని పెంచుతుంది
ఖచ్చితంగా ఇంట్లో వస్తువులు ఇక్కడివి అక్కడ సర్దుకోవడం
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం ఇవన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతు
భలే చెప్పావ్ మన మంచి అలవాట్లు మనల్ని గొప్ప వాళ్ళని చేస్తాయి నేను కూడా ఇక మీదట డైరీ రాసే అలవాటు చేసుకుంటాను
మొన్న నువ్వు చెప్పావు కదా అవసరమైన ఖర్చులు అనవసరమైన ఖర్చులు తగ్గించాలి ఈ నెల నేను కూడా ఐదు వందలు పక్కన పెట్టాను తెలుసా
బలే పని చేసావ్ అవి తీసుకొచ్చినకి ఆ చిన్న మొత్తం రేపు మనకి ఏదైనా అవసరానికి ఆదుకుంటుంది అసలు నువ్వు ఆ డబ్బుల్ని ఎక్కడ దాచావు చెప్పు నేను ఎల్లి తీసుకుంటా
ఆ చెప్తారు మరిగ నువ్వు తీసుకుంటా అంటే ప్రస్తుతానికి ఆ అందులోనే వేసాను కానీ ఆ
ఇలా ఇంట్లో దాచడం కంటే పోస్ట్ ఆఫీస్ లో వడ్డీకి ఇస్తే బాగుంటదిని నా ఆలోచన
అవును పోస్టాఫీసు లో సుకన్య సమృద్ధి లేదా చిన్న పొదు పథకాలు ఉంటాయి మనం నెలకు వంద రూపాయలు కట్టినా అది పెరిగి పెద్ద మొత్తం అవుతుంది బ్యాంక్ లో ఆర్డీ కూడా చేయొచ్చు
బాగుంది మనం బయట తిన్నప్పుడు అవసరం
సరే మరి ఉంటా
సరే బయట ఆటపో